హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారు మీరు కొన్నారా
ఎలా ఉన్నారండి మీరు
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి ఎక్కడున్నారండి ఇప్పుడు
ఇంటితాన ఉన్నాఅండి
అవునా అండి కాదండి మీరు కొంచెం సమయం కేటాయించగలరా అండి మా కోసం
ఆ తప్పకుండా అండి
అంటే మీకు నచ్చిన ఫుడ్ గురించి ఏమన్నా మీరు మాత స్ షేర్ చేసుకోగలరా అండి
నచ్చిన ఫుడ్ అంటే అన్ని తింటుంటా అండి
అంటే ఎలాంటి ఫుడ్డుకు మీరు ఎక్కువ తింటారు అలా
నాన్ వెజ్
నాన్ వెజ్లో ఏ కర్రీ అంటే ఇష్టంమండి మీకు చికెనా మటనా ఫీష్షా
ఫిష్ అండి
ఎందుకండి
అందులో ఒ మేగా త్రీ ఉంటుంది మనకు
ఆ
ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయండి హెల్త్ కి చాలా మంచిది
అవునవును
మీరు ఎటువంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి
మేం మటన్ ఎక్కువ తింటానండి
ఆ
అందులో ఎక్కువ శాతం ప్రోటీన్స్ మనక్కావ మనక్ కి బాడిక్కావాల్సిన ప్రోటీన్స్ ప్లస్ అన్ని విటమిన్స్ అన్ని ఉంటాయి కదండి అందులో
బట్ హెవీ ఫుడ్ కదా కొంచెం డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది కదా అండి
అంటే మ డైలీ దినమండి అది ఎడా
ఆహా
డైలీ తింటే అది హెవీ ఫుడ్ అనొచ్చు డైలీ తినం కదా వీక్లీ వన్ టైం తింటాన్నం అంతే అరే ఇంకా వీక్లో వీక్స్ వన్ వీక్లో ఎన్ని ఎన్ని ఎగ్స్ తింటారండి మీరు
ఆవి సిక్స్ తింటానండి
ఇంకా ఇంకా ఎక్కువ తినడం వల్ల చానా మంచిదండి
అంటే మండే సాటర్డే తిన్ను మిగతా డేస్ అన్ని తింటా అండి బాయిల్డ్ ఎగ్
అవునండి
నేను డైలీ తిన్నా కూడా మంచిదే
ఆహా చానా మంచిదండి
అవునా అండి
మార్నింగ్ ఏం తిన్నారండి
మార్నింగ్ ముద్దే తిన్నా అండి రాగి ముద్ద
బ చాల మంచి వంటకం అండి అది రాగి ముద్ద అనేది... అందులో మనకి చాలా రకమైన పౌష్టిక ఆహారం అంటారు కదండి పౌష్టికాహారం
అవునండి రాగిలో మనకు ఐరన్ పర్సెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి
అవునండి ఆ ముద్ద తినడం వల్ల ముద్దలోకి ఇంకా ఏ కర్రీ ఏమండి
శనగ గోగాక్ చట్నీ అండి
అవునా గోగాక్ చట్నీ బాగుంటుందిలేండి అది కూడా
ఆ బాగుంటదిండి
నేను గోగాక్ చట్నీ ఎక్కువ ట్రై చేయలేదు కానీ నాటుకోడి తినండండి ఒకసారి ముద్దలోకి
అవున అండి బాగుంటదఅండి
చానా కమ్మగా ఉంటుందండి అట్లా
అవునా అండి
ఇంకా అండి ఇంకా మీకు వెజ్లో ఏ ఐటమ్స్ అంటే ఇష్టం అండి
వెజ్ లోన అండి
అవునండి
వెజ్ లో అయితే నాకు వంకాయ అంటే ఇష్టమండి
ఎందుకండి
నార్మల్గా ఇష్టమండి
అవునా అండి అంటే వంకాయ కూర తింటారా ఫ్రై తింటారా అండి
రెండు తింటా అండి
అవునా అండి బాగుంటుందా అండి
ఏంటండీ
బాగుంటుందా అండి
ఆ బాగుంటుంది మీరే ఫుడ్ తింటారండి వెజ్ లో
నేను వెజ్లో చాలా రకమైన పప్పు ధాన్యాలు ఇలా ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ ట్రై చేస్తానండి
ఏ పప్పు తినడం వల్ల ఏ విటమిన్స్ వస్తాయో ఏమన్నా తెలుసా అండి
అంటే ఎలా అండి
ఇప్పుడు ఏ పప్పు తింటే దేవుడు చాలా రకాల పప్పు ఉంటాయండి కంది పప్పు.
ఆ మినప్పప్పు కందిపప్పు మినప్పప్పు అలా
అవి ఏం తినడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి ఏమన్నా తెలుసా
నాకు తెలీదండి మీకు తెలిస్తే చెప్పండి వింటాము
మీరు ఎక్కువగా తింటుంటారు కదా మీకు తెలిసేమో అని అడిగానండి
అంటే నేను ఎక్కువ తింటానండి అది అంటే అలవాటు ఇట్లో వాళ్ళు చెప్పింటారు కదండి తింటే ఇకా మనం ఫోన్ లో కూడా చూస్తా ఉంటాము. ఇన్ని ఇంత శాతం ప్రోటీన్స్ ఉంటాయి పప్పు ధాన్యాల్లో ఇంత గ్రాముల పో ప్రోటీన్ ఉంటుందని చూశానండి
అదే ఎంత ఉంటుంది అని ఏమన్నా తెలుసా అండి
అంటే ఒక కప్పు పప్పులో పప్పు ధాన్యంలో. ఒక ఎయిట్ గ్రామ్స్ టు టెన్ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయండి
ఏ పప్పులో అండి
కందిపప్పులో అండి
అవునా
ఇంకా అండి మీకు ఫ్రూట్స్ అంటే ఏమన్నా ఇష్టమా అండి
ఆ ఇష్టమే అండి
అంటే ఎలాంటి ఫ్రూట్స్ మీరు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు
లే లే అంటే ఇష్టం అని కాదు బట్ ఆ ఫ్రూట్ అయితే ఎక్కువగా ఉంటాయి అండి జామకాయ
అవునా అంటే ప్రతి సీజన్ లోనూ ఉంటుందా అండి జామకాయ అనేది
అవునండి అంతేగాక దాంట్లో చాలా వరకు ఫైబరు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండి
అంటే జామకాయలు పింక్ కలర్ ఉంటుంది కదా అండి అలా అవి ఎలా అండి ఆ సపరేట్ గ్రోత్ చేస్తారా లేకపోతే అది మా నార్మల్ జాము కాయలోనే వస్తాయండీ అలా
అంటే జామకాయలు అనేటివి నార్మల్గా టూ టైప్స్ అండి
ఆహా
మకాయలు అంటే ఒకటి హైబ్రిడ్ ఇంకోటి నార్మల్
నార్మల్ లనే ఓకే అండి
మీరు ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటారా
అంటే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ శాతం మామిడికాయ తినడానికి ఇష్టపడు తున్నన్న అండి
ఆ అంటే సమ్మర్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు రెైనీ సీజన్ రోస్తుంది ఇప్పుడేం ఫ్రూట్స్ తింటారండి
ఇప్పుడు ఆపిల్ అనేది ఎక్కువ తింటానండి
ఆహా ఇస్తామండి
అంటే మీరు ఎక్కడికన్నా పెళ్లిండ్లకి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా ఎదురు చూసే ఐటమ్ ఏమన్నా ఉందా అండి పెళ్లిండ్లలో
పెరుగు అన్నం ఆవకాయ అండి
ఎందుకండి
అంటే ఎంత తిన్నా లాస్ట్ లో అదే తినందే తృప్తిగా ఉండదండి
కడుపు నిండదు అంటారే అలానా అండి
అవును అండి మీరు పెళ్లిండ్లకి అలా పోతుంటారు కదా ఫంక్షన్స్ కి
ఆ చానా పెళ్లిండ్ల ఫంక్షన్స్లకి పోతుంటానండి నేను కూడా
ఎక్కువగా ఏ వెజ్ ఐటమ్ తింటారా నాన్ వెజ్ ఐటమ్ తింటారా అండి
మా పెళ్లిండ్ల అయితే నాన్ వెజ్ అండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాన్ వెజ్ ఉంటుందండి మాకు పెళ్ళిండ్లకా
బ అ
నేను ఎక్కువగా బిర్యానీ తిన్నారా అండి ఎప్పుడన్నా బిర్యానీ
ఆ తిన్నానండీ
ఆ ఆ బిర్యానీ తినడానికి నేను చానా ఉత్సాహంతో ఉంటానండి ఆ తినడానికన్నా నేను వెళ్తానండి
అవునా అండి
బాగుంటుందండి అది అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంత బాగా రాదండి అది
అంటే హోటల్స్ లో అయితే కొన్ని దాల్ టేస్ట్ ఉంటుందండి
అవునండి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఏం లేదో మాకు తెలియదు గాని వాళ్ళ చేతులతో ఆ బిర్యానీ తింటుంటే ఆ వాసనకే నోరూరిపోతుందండి. ఇంకా హలీం ఇంకా మీరు హలీం అనేది ట్రై చేసారా అండి
ఆ లేదండి ఇంతవరకు ఎప్పుడు తినలేదది
అంటే ఇన్నారా అండి హలీం అనేది బాగుంటుందా అలా బయట ప్రచారాలు
ఆ బాగుంటుంది అండ్ అలాగే అంటే మెత్తగా బాగా అంటే చికెన్ని కైమా కొడ్డి చేస్తారని విన్నా అండి
ఆ అవునండి
బట్ ఎప్పుడూ తినలేదు
అంటే మీ సైడ్ ఎక్కువుండదా అండి హలీం అనేది
ఆ లేదండి దొరకదు
ఆ
అంటే బాంటాద అండి టేస్ట్ అది
బా సూపర్ గా ఉంటుందండి అంతే అలీం అంటే సూపర్ గా ఉంటుందండి అంటే అది రంజాన్లో మందలో ఒక్కటే అండి ఆ హలీం అనేది మనకి ట్రై చేయడాని ట్రై చేసేకుండేది
అంటే మన లో ఎప్పుడు దొరుకుతుంటాయి కదండి
అంటే ఇయర్లీ ఉంటాయండది అంటే దానికే సపరేట్ గా ఒక మంత్ ఉందా అంటే అది రంజాన్ మంత్ అండి
అవునండి
అందులో చికెన్ హలీం ఉంటుంది, మటన్ హలీం ఉంటుంది, బీఫ్ అదుంటుంది.
ఆ
మరి కాజు హలిం అనేది కూడా ఉంటుందండి
ఏది వంటుందండి ఆమింట్లో
దాంట్లో మటన్ హలీము, కాజు హలీము సూపర్ గా ఉంటుందంతే. అట్లా టూ పర్సేస్ అండట్లా
సార్ ఎప్పుడైనా ట్రై చేస్తానండి
ట్రై చేయండండి ట్రై చేస్తా అనకూడదండి నేను తింటాను ఆ తినేస్తున్నాను అని చెప్పేళ్ళండి మనము ఏదన్నా వంటకం అ తినాలనుకుంటే అది మనం అనుకోండిలా అంటె అంతే మన మనుసులో ఏముండల్లా మేము తినేసినాము చానా బాగుంది ఆ వంటకం అననుకోలండి
అండ్ ఏదైనా ఇప్పుడే తినాలండి మళ్ళీ అనుకుంటే
అవునండి కాదండి ఎల్లార్లంటే కాదండది
రేపు పొద్దున ఉంటామో లేదో కూడా తెలీదు సో ఉన్నప్పుడే అన్ని రకాల అ ఫేస్ట్ చేయాలండి
ఉన్నన్ని నాళ్లు మనకు నచ్చిన ఫుడ్డు తిని మనం చానా జాగ్రత్త గా ఉండాలండి
అవునండి
అంటే మీరు పద్దన్నే పాలు దాతారండి
ఆ చిన్నప్పుడు తాగుతుండే ఇప్పుడు లేదండి
కాపీ అండి
ఉమ్ బ్లక్ కాఫీ తాగుతా అండి
అంటే బ్లాక్ కాఫీ అంటే డికాసన్ కదండి
అవునండి
అవునండి ఓకే ఓకే
మీరు అండి టీ కాఫీ అలా ఏమన్నా తాగుతారా మార్నింగ్
తాగనండి
ఆ
ఆ రా అద ఎంద అదే గంజి అంటార రా గంజి
ఆ రాగ్జావా
ఆ రాగిజావ అంటారు కదండి అదోక్కటే తగ్తనండి అది తప్ప ఏంది దాగాను నేను
డైలీ తాగుతార లేద డైలీ ట్వైస్ ఆ అండి
డై డైలీ ఓసార్ దాతానండి అంతే
ఆ
అది మార్నింగ్ ఒకటే తాగతానండి ధన్యవాదాలండి మీకు తోచిన సమాచారం మాకు అందజేసినందుకు
మీకు కూడా ధన్యవాదాలండి